అ హలో
హలో
హలో నమస్తే నమస్కారం అండి
నమస్తే
మని చేసారా
మోన్ చేసామడి మీరు టిఫిన్ చేశారా
ఆ టిఫ అన్న్డి
ఏం చేస్తున్నారు
ఎళదా అండి ఊరులోనే ఊన్నారు
ఆ
కేమండే
అవును మీరు ఎన్న ఉగాది ఎలా జరుపుకున్నారు
ఉగాది బాగా జరుపుకోన్నా న్నామండి అంటే మార్నింగేలీ చిమ్ గుడికి వెళ్ళడం నా తర్వాత ఇంట్లో అన్ని వంటకాలు చేసి చేసే దాంట్లో
ఊ
మీరు అండి.? ! మీరెలా జరుపు కున్నారండి ఉగాది
మేమ్ మాక్ ఆ మేము కూడా మార్నింగ్ లేచి. ఆమ్ డూ థిస్ ఇంట్రోడ్ ఇల్ హలో
హలో
నా వాయిస్ విని
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఇంక లేచి పూజ చేసుకోనీ
హా
హ్మ్ ఉగాది పచ్చడి చేసి మీరు చేశారా
ఆ చేసామండి ఆ తినలేదండి ఇంట్లో చేశారంతే
మీరెందుకు తిన్లేదండి ఉగాది అంటే ఉగాది పచ్చడి గదా
అంటే.. చేదు ఉంటుంది కదా అని నేను తినలేదండి ఇంకా అది మీరు తిన్నారా అండి?
అ అండి చెడురుసులేసుకోని
చేదేముండదా అది తినడానికి
ఆహా ఉంటదడి అన్నీ మక్స్ చేస్తాము కదా ఏం
మీకు గేమ్స్ అం అంటే ఇష్టమైన అండి
ఆ ఇష్టం
ఏ గేమ్ అంటే ఇష్టం
ఆ షటిల్
ఇంకా షే
ఆడుతూ ఉంటా మీరు
నా క్రికెట్ అంటే ఇష్టం అండి
హు యో
ఊ
ఎవరో ఫ్యాన్ పె
జడేజా ఫ్యాన్ అండి ఎందుకో అండి అంటే అయినా బ్యాటింగ్ ఆడే విధానం ఆల్ రౌండర్ కదా ఎందుకలో
టి
మీ మీకు అంది షటిల్ లో ఏ ప్లేయర్ అంటే ఇష్టం
నాకు నేనే అండి
మీకు మీరే ఫ్యాన్ ఆ
ఆ కిస్మత్ ఏంటి హాలో
ఏమో
హాలో
వాయిస్ బ్రేక్ అవుతుంది అర్థం కావట్లేవు ఆ ఇప్పుడు ఓకే
ఆ నాకు షేట్టిలో పీవీ సింధు అండి మనాకు తెలిసిందా ఆమె ఒకటే కదా
మామూలు ఈ మ్యాచ్ జస్ట్ చూస్తూ ఉంటారా
చూడండి బయటే గా
ఆ
అంతే మీరు ఆడుతూ ఉంటారా
ఆ ఎప్పుడన్న కాలేజీలో కల్చరల్ ఆడుతుంటానండి ఇప్పుడు ఆడేది తక్కువే స్ స్కూల్ డేస్, కాలేజ్ డేస్ లో బాగా ఆడుతుండు
మ్మ్ ఇంకా వాళ్ళొకటేనా మీరు ఏ ఐ పీ ఎల్ ఏ టీం అండి
నాకు సి ఎస్ కె అంటే ఇష్టమండి ఏం జాబు కాబట్టి
మ్మ్ మ్మ్ ఇంకా క్రికెట్ ఒకటే ఆ ఇంకేం ఆట
గేమే లేదులే ఫోన్లో గేమ్స్ ఆడుతు
లో గేమ్సా
ఆ
ఏం గేమ్ జారుత ఉంటే నీకెంకాలే మ్మ్
అవును ఫ్రీ ఫైర్ అడుతా అండి
ఏం యూస్ అండి అది ఆడ్డం వల్ల
స్ట్రెస్ రిలీజ్ కోసం ఆడతాను
ఓ గుడ్ గుడ్ నిన్న ఏం స్పెషల్ చేసుకున్నట్లు ఉగాది కదా
ఆ
నిన్న ఉగాది కదా ఏం స్పెషల్ చేశారు ఏం స్పెషల్ తిన్నారు
చిత్రాన్నం తిన్న అంతే
స్వీట్ తినరా అండి
ఆ స్వీట్ తిననండి
మ్మ్ మేబీ మీరు హాట్ లవర్ అనుకుంటా
ఆ ఓన్లీ రోజు ఒక్క
ఓకే పండగ రోజు కాదు
మ్ హూ
మీకా మీ క్క
నాకే
త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెట్టిన తింటారా
త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కష్టమే డే బై డే అలా అయితే ఓకే
ఆ
కే డన్ ఇంటికెళ్ళారా మీరు ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నారా ఉగాది
ఆ ఇంట్లో వాళ్తోనే
ఆ
ఫెస్టివల్ టైం లో అన ఉండాలి గదెవరు
అవునవును కరెక్టే
ఇంకా ఏ ఫెస్టివల్స్ లేదండి నేను ఒక ఒంటరిగానే సెలబ్రేట్ చేసుకున్నా
ఏమనా మిస్ అయ్యార ఫ్యామిలీని అలా
అవునండి మిస్ అయ్యాను చాలా ఉంటది కదండి అందరితో కలిసి జరుపుకోవాలి అని
ఇంత నైటు
ఇంకా ఏ ఫెస్టివల్స్ జరుపు కుంటారు బాగా
అ ఇంకా వినాయకచవతి బాగ జరుపు కుంటా మండి
డాన్స్ చేస్తారా బాగా
ఆ చేస్తానండీ మేము చేయం వేరే వాళ్ళు చేసేది చ్యూసి ఆనందిస్తామ అండి
ఓకే
మీరు అండి
మేము బానేజా బాగా జరుపుకుంటామండి
డ్యాన్స్ సేయడం అలాంటి ఏంటివన్నా ఉంటాయ అండి
కావండి ఎప్పుడో
సందర్భాన్ని బట్ పోతా ఉంటది మీరు వెయ్యరా ఎప్పుడు
మేము ఎప్పుడో అండి అంటే డ్యాన్స్ ఏమి వయ్యము ఆడ
ఉ
మేం జస్ట్ ఆడ డ్రమ్స్ ఉన్నప్పుడు అలా నిమజ్జనం అబ్బు అప్పుడు అలావుతో తొక్కడంగాని అలా చేస్తాం అండి అంతే
ఇంకా మోహరం చేస్తారా మీకి
ఆ జరుగుతాది అండి మీ కల్ల అం అండి
ఆ
మీ ఏరియాలో జరుగుతుందా
ఆ జరుగుతుంది దసరా మా మా ఏరియాలో మా ఊర్లో లేదండి మాకు కూర్లో ఉంది
హ
ఏమ్ టిఫెన్ తిన్నారండి
కరం
నాకు తెల్దు అండి మా ఊర్లో లేదు మా పక్క ఊర్లో ఉంది
ఎప్పుడు వెళ్ళలేదా
ఇప్పటికైతే వెళ్ళలేదు వ్యుచర్ లో చూడాలి
ఆ
ఎలా జరుపుకుంటారండి మీకుందా
ఆ వుందండి రోజు ఫెస్టివల్ కి కొన్ని డేస్ ముందేమో గుండం తొవుతారంండి
అ
గుండం తవి నుంచి మళ్ళీ అంటే ఆ తర్వాత అవి కూర్చోబెడతార్ కదా విగ్రహాలు
మ్
అ తప్పుడున్న మా ఊ టూ త్రీ డేస్ అలా అలా కుతారండి
హా
ఆరేమో కూర్చోబెడతారండి అంటే కొన్ని చోట్ల ఒర కొన్ని చోట్ల సిక్స్ కొన్ని చోట్ల టెన్ అలా తర్వాత లాస్ట్ డే ఏమో అవి దానిలను పట్టుకొని అలాగే గుండెం లకి దిగుతారండి
నిప్పుల్ పైన
ఆ అవునండి
కాళ్ళు కాలవండి
ఏమో అండి తేల్వద్ నాకు మాక్సిమం యితే కాలవు అని ఉంటారు
మీరుప్పుడు ట్రై చేయలేదా
లేదండి ట్రై చే
అంత భక్త్ తె లేదా మీకి
భక్తి కంటే భయమే ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు
ఆ థ్యాంక్ యూ అండి మీ విలువైన సమాచారం చాలా ఫెస్టివల్స్ గురించి బాగా చెప్పిన
ధన్యవాదాలండి మీరు కూడా మీ తెలిసిన సమాచారాన్ని మాక్ అందజేసినందుకు